హాయండి
ఐ
ఎలా ఉన్నారు
అను మేడం
ఆ బాన్న మీరు
హ్మ్ తిన్నారండి
ఆ తిన్నామండి మీరు
హ్మ్ ఏం తిన్నారండి
నేనా ప్చ్ టమోటో రైస్
ఒకే ఒకే
హ్మ్ ఏమండి ఈరోజు కాలేజ లేద
ఆ ఉందండి
హ్మ్ ప్చ్ మీరు స్టడి లేకపోతే
స్టూడింగ్ స్టడంగ్ ఈరోజు కాలే క్లాస్ ఉంది బంక్ కోటెస
ఆ అవునా ఎందుకండి
పోబుద్ధికలేదు ఇంట్రెస్ట్ లేదని బొంగొట్టాత
ఆహా అంటే ఎలా అలా ఏమన్నా మీట్ కావడానికి బంక్ కొడతారా లే కపోతే ఎలా నార్మల్ గా బంక్
నార్మల్ గానే
హ
మీ మీ మీ క్లాస్ లేదా
ఆ మా ఈరోజు హాఫ్ డే అండి
ఓకే ఓకే ఇరు
ఆ మేం కూడా స్టూడింగ్ అండి
ఓ ఓకే
ఏం చేశారండి ఈరోజు కాలేజ్ లో ఎలా అయింది మీ కాలేజ్
నార్మల్ ఫస్ట్ మార్నింగ్ ల్యాబ్ ఉండింది
హ
కొద్దిగా కోడ్ లాంగ్వేజ్ అంటే అ ఆ చేసాను
హ
ఎక్సైట్మెంట్
హ
అందువల కొత్త నెంబర్ క్లాస్ ఉన్నింది ఇంకా క్లాస్ అయిన తర్వాత ఇంకా లంచ్ బ్రేక్ తిని ఇంకా బొంకట్టేశామండి
ఓ
మీరండి
ఆ మాకు ఇప్పుడు క్లాస్ ఉందండి ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత క్లాస్ ఉంది ఇప్పుడు ఫ్రీ హ వార్
ఓకే ఓకే
హ తర్వాత మళ్ళీ క్లాస్ జాయిన్ అవ్వాలి ఇంకా ఫ్రెండ్స్ మళ్ళీ తర్వాత క్లాస్ జాయిన్ అవ్వాలి ఫ్రెండ్స్ పోదాము అం వెళ్లేది లేకపోతే ఇంకా మేము కూడా బంగారు తెసి వెళ్ళిపోతాం
అవునా ఓకే ఓకే
ఉ
ఏన్న ఎంట ఎలా ఉందండి మీ కాలేజ్
మా కాలేజ్ అంటే నార్మలే అండి
హ
మా కాలేజీలో జనాలు ఎక్కువ ఉంటరు
ఓకే
ఆ మన కాలేజ్ లాన్ లాన్ బాగుంటది
హ
ఇంకా ఫుల్ ట్రీస్ హ్ చూడ్డానికి బాగుం ధర్మకాళి బాగా అంటే మనుషుల్ని బాగా అట్రాక్టివ్ చేస్తది
హ హ హ
అందరు పడిపోయి కాలేజ్కి వచ్చి జాయిన్ అవుతారు ఫ్రంట్ లో ఒక వాటర్ ఫాల్ మాదిరి పెట్టింటారు ఇంకా అది చూసి అందరూ ఫ్లాట్ అయిపోతారు అక్కడే
ఆహా
ఆ లోపలికి వచ్చే కొద్ద్దీ ఇంకా ట్రీస్ ఫుల్ గ ట్రీస్ ఉంటది
ఓకే
ఇంకా ఇవి ఇవి బ్యాంగ్ళూర్లో ఇవి ఉంటాయి కదండి పింక్ బ్లౌసమ్ అనేవి వస్తది కదా ఆ ఆ ట్రీస్ అన్ని ఉంటాయి ఇంకా ఫో ఫొటో షూట్ కి మంచిగ ఉంటది
ఓకే పెద్దండి ఇంకా అ
ఆ మా కాలేజ్ చాన పెద్దదండి ఎవరెక్కడ ఉన్నారనే కుడ తెలి మా ఫ్రెండ్స్ ఒక దగ్గర ఉంటాయి మేము ఎక్కడ దగ్గర ఉంటే కూడా తెలియదు మాకి
ఎక రోజండి
అండి
అంటే ఎంత పెద్దగుంటది ఎన్ని ఎక్కరాాల మీ కాలేజీ
ఏమో తెలీదండి కన్ఫామ్గా చూ నా వచ్చే కొద్దీ ప్లేస్ పెద్దగా ఉంటది
ఆహా
మరి నడిచాలకే సాల అయిపోతది బయటికి రావడానికి కె హాఫ్ అన్ అవర్ పడతుంది మనకి అంత మంది జనాలు ఉంటారు స్టూడెంట్స్ ఫ్యాకల్టీస్
అంటే ఇప్పుడు అందరూ ఒకసారి టైం వదిలే అయితే ట్రాఫిక్ ఉందిచాలా
సరే అండి మా కా సెక్యూరిటీస్ గూడా అంతమందే ఉంటారు ఫుల్ అంటే త్రీ అంటే అడ్రన్స్ ఏమో ఉన్నాయి
ఆహా
ఒక్కో ఒక్కో బ్లాక్ వాల్లని ఒక్కో దగ్గర అలా వదులుతారు
ఓకే ఓకే
ఊ అంటే అందరు ఫోర్ ఫిఫ్టీన్ క వదరు కదండి కొందరు ఫోర్ క ఎయి ఫోర్ టెన్ అలా వదిలినప్పుడు కొంచెం ఫ్రీ అవుతుంది
ఆహా ఓక కే కే
జరుగుతా ఇంకా మా కాలేజ్ లో పీజి అన్స్ అండి పిజయన్స అయితే ఇం ఇంకా సూపర్ ఉంటాయి మా కాలేజ్ లో
ఓకే
ఇంకా క్లాసెస్ గాన చాలా పెద్దాయి ఫెసిలిటీస్ బాగుంటాయి క్లాసెస్ లో
ఉహు
ఊ ఇంకా గేమ్స్ ఉంటాయి మా కాలేజ్ లోనే జోనల్స్ పెడతారు కబడ్డి వాలిబాాలు
అంటే అంటే వేరే కాలేజ్ రావచ్చండి
ఆ రావచ్చు రా వచ్చి ఆడొచ్చు ఇంకా కప్స్ అన్ని మా కాలేజ్ వాల్లే డిస్ట్రిబ్యూట్ చేస్తరు గెలిచిన వాళ్ళకి
ఓకే
హ్మ్
ఏను ఫ్యాన్సీ ఉగా అడికి
ఉగాదికి ఏం లేదండి నార్మల్ని పండగన్టే ఇంకా హెడ్ బాత్ కంపల్సరీ హెడ్ బాత్ చేసి గుడికి వెళ్ళడం
ఇప్పుడు హాలిడేస్ లేవ లెవ్ గాయాస
ఆ వన్డే అండి అంతే ఇంకా ఇంటికి వెళ్ళలేం ఇక్కడే ఉండాలి ఇంగ ఫ్రెండ్స్ తో ఇక్కడే వెళ్ళేసి గుడికి వెళ్ళి ఇంకా ఏమన్నా ఫుడ్డు అన తినేసి రావడం అంతే మ్మ్ మీరండి మీరు వెళ్తున్నారా
ఇంటికి వెళ్తున్నమా కలిసి రాలే ఊరుకి వెళ్తున్నా
ఆహా ఆ ఆ పండగ కి ఏం చేస్తారండి
బచ్చాలు ఒలిగలు
మ్మ్
మ్మ్ పాయిసము రా అన్నమే ఇంగ ఉగాది ప పచ్చడి ఉగాది పచ్చడి అంట కదా
మ్మ్
రానే
మ్మ్ హు
మ్మ్ నైస్ అంతే నండి మీ సైడ్ మీ సైడ్ ఏం చెయ్యరా
ఆ మా సైడ్ అంతే అండి పచ్చడి అదే ఊ ఉగాది పచ్చడి చేస్తారు ఇంకా ఒక చెట్టు కింద ఒక స్వామీజీనో ఎవరో ఉంటారు నాకు కూడా కరెక్ట్ తెలియదు ఇంగ అక్కడికి వెళ్ళి ఇంకా టెనకై కొట్టుకొని ఆరోజు మ మాత్రం ఇవి బరుగులు ఉంటాయి కద
అవునవును
అవి బెల్లం ప్చ్ అదే ప్రసాదం ఆ రోజు మాకి హ్మ్ అవి అందరికి పంచడం ఆ ఇంగ అలా చేస్త ఉంటాం మ ఉ ఉ
మాస కజనాల ఊరులో అయితే అయితే ముళ్ల చెట్లు ఉంటాయండి ఉంటాయండి ముళ్ల చెట్లు
ఆ
తెచ్చి వంటే ఊరన్నో అందరూపే తెచ్చి ఒక పెద్ద కుప్పేస్తారండి కుప్పేసి ఆ కుప్ప మీద దునకండి అంత జారు
ఆహాహ
ముళ్ళ చెట్టు ఆ పెద్ద కుప్పమీద దుంకుతారు ఎగిరెగిరి దుంకుతారు
ఆహా
వాళ్ళకి ఏం కుచ్చుకున్న వాళ్ళకి ఏం కాదంట అంటే ఆ దేవుడు ఏం నొప్పి కాకుండా చేస్తాడంట అంటే వాళ్ళు సంప్రదాయ అలాలే ఏస్తారండి రా ఆ ఆచారం అట్లా ఉంది
ఊ మీ ఊరు లో అలా ఏం చేయరా
ఆ మా ఊర్లో లేదు అంతే మా ఊరు టౌన్ అండి
ఆహా
నార్మల్గానే ఉంటది
ఊ
ఉ మీరు ఎల్లొచ్చు కదా ఎందు వెళ్లలేదా
సండే
అంటే మీరు ఈ ఉగాది వెళ్ళొచ్చు కదా ఫ్యామిలీ కిస్టు ఉంటది
హాలిడేస్ లేవండి మాక్ నెక్స్ట్ మళ్ళీ మండే నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతయ్ ఇంకా వచ్చి చదవలేేం అలసిపోతాము ఇంకా ఇంగ పోతే కచ్చితంగా రెస్ట్ స్ట్ కావాలి ఇంకా అవ్వదులే అదే అని ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా హాలిడే తీసుకొని మరి వెళ్ళొచ్చులే అని ఇంక సైలెంట్ అయిపోయాము
య మీ కాల్ లో ఈవెన్ సా ఉన్నాయ్ ఉన్నాయండి
ఆ ఒకటి ఉందండి నెక్స్ట్ మంత్ ఉంది ఇన్వెన్షియా అని త్రీ డేస్ చెప్తారు ఇంకా దానికి యత్ ప్లాన్ చేస్తున్నారు ఎవరెవరు వస్తారు సెలబ్రిటీస్ ఇం సెలబ్రె బ్రిటిస్ ఇంకేమో తెలీదు స్టూడెంట్స్ అయితే ఫుల్ ఇంకా ఎంటర్టైన్మెంట్ కావాలి కదా ఇంకా ఇంక దాని తర్వాతే ఎండ్ వస్తు వస్తది అయిపోతారని ఇప్పుడు దాని ముందరే పెడుతున్నారు
అంటే మేం ప్లాన్స్ ఏమండి ఆ ఈవెంట్ కి
ఏందండి
ఆ ఈవెంట్కి మీ ప్లాన్స్ ఏంది
మాదేం లేదండి క్రౌడ్ లో ఎవరికి కనపడకుండా డ్యాన్స్ వేయడం ఊ
ఓకే అవునా ఇంట్రోడర్ట్ లే
అలా ఇంట్రోవర్ట్ కాదు అలా ఎక్స్ట్రోవర్టు కాదు
అవును
ఉ
ఇంకే అండి
ఇంకేం లేదండి చెప్పాలి
అవున
ఉ సరే లేండి అయితే
ఉ సరే ఆ ఓకే అండి
ఆ ఆ బాయ్ అండి